ఆ ఆ ఎంలే పడుకుంటాఉన్నా
అవునా
ఉ స్కూల్ ని స్కూల్ హు సేపు అమ్మ
ఓ స్కూల్ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నావా
అవును
ఉ ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్ చానా బాండింగ్ బాగుంటుంది కదా ఎటువంటి ఫోన్ కాల్స్ ఉండవు ఎప్పుడు కలిసినా కూడా అదే బాండుతోనే మాట్లాడతారు అవునా
మా రూమ్మేట్ ఒక అమ్మాయ్ హా తెల్లగా అమ్మాయి అయితే బలే ఆటిట్యూడ్ చూపిస్త హు
ఓ అంత అటిట్యూడ్ చూపిస్తారా హూ
అవును ఉన్నాం ఎప్పుడు వెళ్ళాం కానీ కలిసినప్పుడైతే పక్కా వెళ్తాం
ఓ మీది చానా మంచి ఫ్రెండ్షిప్
ఉమ్ బానే ఉంటారు ఇప్పటికైతే అప్పట్లో ఇంకా బాగుండే వాళ్ళం అక్కడే మా ఊర్లోనే కాలేజ్ కి చేరింటే ఇంకా బాగుండేదినిపిస్తుంది
ఉమ్ ఎంతయినా ఒకోరిది ఒకో డిఫరెంట్ మైండ్ సెట్ కాబట్టి
ఉమ్
పోతారు కాకపోతే ఆ అప్పుడప్పుడు మనం కలిస్తే బాగుంటుంది ఉమ్
కోదు
ఉమ్
మిస్ అయిపోతాన్నాను ఎమోషనల్ గా ఉంది నువ్వు కూడా అసలు మా చెడ్డమానేష అవి ఈ మధ్యా కాల్స్చేయడం మానే ఆ స
అట్లెం లేదు నువ్వే చేయలేదు నాకి
ఏమో నువ్వు చేస్తావని నేను నేను చూస్తావని నువ్వు
అందుకే ఇప్పుడు నేనే చేసిన
అందుకేను్వు మంచిదానీవి
వామ్మో హ్మ్మ్ అవున అప్పుడు మీ స్కూల్లో టీచర్స్ బాగా మాట్లాడే వాళ్ళ నీతో
ఉమ్ అందరూ బాగా క్లోజ్గా ఉంటాండ్రీ నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట టీచర్స్ కి ఇంకా
ఓ నీకి ఫేవరెట్ సబ్జ్
నాకా నాకు అన్ని సబ్జెస్స్ ఇష్టము, ఒక మ్యాక్స్ తప్ప
ష్టం లేదు అదే బాంటుంది.
నాకు నచ్చదు కాలకులేషన్స్ అంటే అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఉన్ ఉ ఫ్లోలో ఎళ్ళిపోడం వల్ల, సో నాకట్లా కాలిక్ లేటెడ్ లైఫ్ నచ్చద్.
ఓ, అబ్బో హు ఎంతైనా నువ్వు భలె చెప్తావు.
హ్ం అవును థ్యాంక్ యూ
మాక్స్ సెవ్ రామాంజనం తెల్సా నీకి
ఆ తెల్సు ఏ ఆ మ్యాక్స్ రామానుజం థెల్సు
హు, బాండాడు కదా అయిప్ప
తిన్నా, బావుంటాడు తెల్లవుంటడు.
ఏ అయప్ప నచ్చదు అది, ఫాదర్ ఆఫ్ అవునా
పహుల్
ఏమైంది మీ రూమ్ లో చాన గోనగా ఉంది.
అంటే ఒక థింగర్ పాప ఉందనమాట, మేమ్ ఫేస్ ప్యాక్ పూసుకొని పౌడర్ ఇడ పెట్టింటే, ఆ పాప దాన్నంతా బెడ్డ్ మీద చెల్లేేసింది.
అయ్యయ్యో చూసుకోకుండా అయ్ పెయింటుంది.
ఆహ, ఆ అమ్మాయికి ఇప్పర పౌడర్ వేస్ట్ చేస్తే మళ్ళీ ఎవర్ పూసుకోలేరని ఆహ్ అందుకే అట్ల పనులు చేస్సుందన్నమాట ఆ వాప స్
అవునా
హు
హు, ఏందో అసలు
అంటే ఆ పాప కావాలనె అట్ల చేస్సదనమాట, నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అయితాన్నవ్ నా ఫ్రెండ్న్ ని అంటా అంటే నీకి ఆ పాప్కి ఏమంతా క్లోజ్ బాండింగా
అట్లేం లేదు మా అమ్మోళ్ళు ఉన్నారే ఇంట్లో మా మమ్మీ కూడా అ తిట్టేదన్నమాట నన్ను అలా
ఆహా అంటే తింగరు పనులు చేసేవోలు తింగళోరు కావాలన్నమాట
అలా అని కాదు ఇంగా మసాల చైన్ అన్నం చూసుకోమని
అందుకనేసి నేను మా మమ్మీ కి తెలియకుండా అన్నాన్ని అంతా పారేసి మళ్లీ అన్నం చేసిన
మ్ ఎంతైనా ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు తిట్టించుకోవాల్సి వస్తుంది లాల్ లెమన్ ఆ ఆహా లేదనుకుంటా మా రూమ్ లో నిన్న
మ్ మొత్తం క్లీన్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆ పాపకి చేసిన పనికి మేము
అయ్యయ్యో
ఆ పాప కొంచెం అంతే అంటే లైక్ మెంటల్గా బాలేదన్నమాట ఆ పాపకి కొంచెము ఆ మెంటల్గా బాగుండదు ఆ పాప మ్ ఏమో తెలీదు ఆ పాపని ఎప్పుడు మేనేజ్ చేయలేక మేము ఎప్పుడు తలకాయ నొప్పిస్తా ఉంటుంది ఆ పాపతో ఉంటే
అవునా ఏం లేవు
లేదు అంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి అంతే అంటా కొంచెం తింగరి వేషాలు వేస్తది అన్నమాట
నిజమా
మ్
మ్
అంతే ఇంక ఫ్రెండ్ కదా ఎంతైనా అలవాటైపోయింది మా కుడ
ఓ
కానీ మంచిదే అదే ఒక డైలాగ్ ఉంటదిచుడు మంచోడే కానీ మహాను బావుడు అని
ఓ అలాగనా
యా నిన్న కూడా అట్లే తెలుసా మేము ఊరు నుంచి వచ్చాము
ఆ
అప్పుడు చెరుక్ రసం తాగుదామని వెళ్లిన వెళ్తే అక్కడ బాప ఒకసారి ఉన్నారన్నమాట లైక్ కాలేజ్ ఫ్యాకల్టీ
ఓ
కోసం అంకుల్ కి రెండు ఇవ్వండి చెరు రసం అని చెప్పకుండా సార్ కి పోయి రెండు చెరకు రసం ఇవ్వండి లేదు అమ్మాయి కావాలనే చేస్తద అన్నమా ట
కావాలని ఎవరు చేస్తారు చెప్పు అలా
లేదు మాకు తెలుసు అంటే నీకు తెలిదు అంత తెలీయదు కదా అ పాప
ఓ అందుకా
అట్లే అన్నమాట ఆ పాప రూమ్ లో ఎప్పుడు తింగరేషాలు ఏస్తది
ఓ
చాల అయిపోతుంది మాకు
అవునా ఉ అయితే మీకు ఆ పెళ్ళి అంటే ఇష్టమా ఊను మీరు చలా డార్క్ మైండ్ కదా
లేదు ఓపన్ మైండెడ్ అంతే డార్కేం ల్యా
అంటే మీకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా ఆ ఓ లవ్ మ్యారేజ్ ఇష్టమా నో మ్యారేజా అలా అనె వాళ్ళే ఫస్ట్ చేసుకుంటారు నాకు తెలుసు మీ పెళ్లిళొ వచ్చేసి నాకు ఐస్ క్రీమ్ కావల్ల గోబి కావల్ల
అయ్యో అంతేనా ఇంగ ఖర్చు బాగా మిగుల్చుతుంది నా కట్లైతే
కాల్
ఉమ్ పెడతాం నీకేం కావాలో అది పెడ్ తాము వచ్చేయ్
ఒకే వస్
ఉ నెక్స్ట్ మంత్ ఫస్ట్ టైమే ర్ మ్యారేజ్ వచ్చేసి
అవునా మీ కిఫు మొదటి పెళ్ళ ఇది ముందుడి చెప్పండి ఏ నువ్ అంత ప్లే గర్లా
ఎం మాటలు మాట్లాడు తన్నా రండి మీరు ఒక అమ్మాయితో మాటల్ ఒక అమ్మాయితో మాట్లాడే మా తెలియను
అంటే నువ్వు నాలుగు పెళ్లి చేసుకున్న నేను అన్లేదు
ఉ
ఊరుకినే అన్నావా
కామెడీ కన్నా అండి మీరు మనస్సు మీరు మనస్సు నొచ్చుకొనేలా మాట్లాడుతున్నారాండి
మనుసోచు నొచ్చుకునేనా ఓ
ఇప్పుడే నా ఫ్రెండ్ బెడ్ మీద అం త మళ్ళీ పోసినా అండి
ఉ అయితే అ పిల్ల మళ్ళీ ఉతికేకు ఏయాలా గాదా
ఆ అంటే మంచిదే
ఉ ఏంలేదు లే ఉతికేకు ఎసేస్తే
ఉ అవునండి చెప్పా గదా అమ్మాయి చాలా మంచి ఇవు
ఓ
అట్లాంటి ఒక అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదు తెలుసా అబ్బో అంటే లైక్ అట్లా కూడా ఉంటారా అన్నట్టు అనిపిస్తదండి మాకు అంత మంచిగా ఎట్ల ఉండగలరు అవునా
ఉ
పక్కనే ఉందనమాట నేను చెప్తంటే బ్లష్ అయిపోతంటది
ఉ
ఆ సరే అండి బాయ్